హలో హాయ్
ఎలా ఉన్నారు.
యా గుడ్ మీరు
ఏ ఐ ఐమ్ గుడ్ థాంక్యూ యూ మొన్న కొత్తగా మూవీ రిలీజ్ అయింది. గాదా చూసారా మీరు
ఆ దురెందర్ టు వా
ఇగ
చూడ్లేదు. టైం లేదు. ఆ యా హా టైం లేదు మీరు చూసారా.
లేదు. అస్సల్ చూడ్లేదు చూ ద్దాం అనుకుంటున్నాం గానీ అస్సల్ కుదరట్లేదు.
అవునా ఓటీటీ లో ఓచ్చిందిగా
ఓక్కే ఓన్లీ ఓటీటీలో రిలీజ్ దయిందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా ప్లాట్ఫామ్స్ అలా
మూవీ రూల్స్ లోనే ఉంది. కానీ స్క్రీన్ మంచిగా లేదు.
ఓ కే ఇంకేం చూడ్లేదా మీరు
ఆ ఇంకా నా నో
సం పీకే పవర్ పవన్ కళ్యాణ్ ది కూడా వోచ్చింది. గదా
ఆ అదయిపోయింది ఆ చూసేసా
ఓకే
పెట్టి మా
సో ఏం చూల్లేదు అయితే మీరి ఈ మధ్యలో
అవునవును అసలు కుదరలే, టైమ్ లేదు.
నార్మల్గా నాకు ఇష్టమండి మూవీ అంటే
గోదావరి
గోదావరి దేని గురించి
అది పా త మూవీ యా నైస్ మూవీ
కున్నామని
టైప్ ఆఫ్ లవ్
ఊహూ
ఉమ్ ఎర్రర్ ఉంది, ఎర్రర్స్
అస్
నెట్ ఆన్ చేయాలి ఆ గోదావరి గోదావరి నుంచి పో తామట్ట కళ్యాణంకి
ఎవరి కళ్యాణనికి రాములవారి కళ్యాణానికి
అంటే ఒక మ్యారేజ్ ఉంటది హీరో హీరో హీరో వాళ్ళ మరదల్ది
వస్తలేదు ఓకే
ఆ సో ఫస్ట్ హీరోకిి హీరోకి తను వాళ్ళ మరదలు అంటే ఇష్టం సో హీరో ఇంకేమో పాలిటిక్స్ అంటే ఇష్టం
ఓకే
హీరోయిన్ వాళ్ల పేరెంట్స్ చెప్పుకోక హీరోయిన్ కి నచ్చక వేరే అతడిని లవ్ చేస్తాది వేరే అతని పెళ్లి చేసుకుంటది ఇంకా పెళ్లి సంబంధం వస్తే సో వాల పెద్ది భద్రాచలంలోన సొ జరుగుతది సొ అక్కడినే రాముల వారి కళ్యాణం కూడా ఉంది ఉంటాది ఇంకా అప్పుడే ఆ టైంలో సో ఇంకా హీరోయిన్ కూడా ఆ ఇంట్లో పెళ్లి పెళ్లి పెళ్లి పెళ్లి అంటు టార్చర్ చేస్తుంటారు ఇక తనకు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాది కొత్తగా బిస్ ఎన హ బియ్యాన్ని సో దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయి తను తను కూడా వెళ్తది ఇంకా సో వాళ్ళు బోర్ట్ దగ్గర కలుస్తారు షిప్ లో సో వాళ్లది అక్కడ స్టార్ట్ అయితది అదే స్టోరి
హొ అది స్టోరి అనమాట మొన్న నేను ఒక మూవీ చూస్తాను యాక్చుల్లీ మేడ్ఇన్ కొరియానే
మెరిన్ కొరియా చూద్దాం అనుకున్నా కానీ ఏమో ఇంకా చూల్లేదు
అవునా బానే ఉంది లైక్ కొంచెం లాస్ట్ కి కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది
అవునా ఎవన్న చనిపోతారా దాంట్లో
ఆ చనిపోతారు అంటే మూవీ ఏంటంటే ఆ హీరోయిన్ ఏమో ఆ తను కర్ణాటక లోనే ఉంటుంది. విత్ ఫ్యామిలీ
యా అది సంథింగ్ ఎదొ బయోపిక్ అంటా కదా ఇన్స్ ప్రెర్డ్ ఇన్స్ పెర్డ్ మూవీ అనుకుంటా కదా అది
అంత ఎగ్జాట్ గా తెలీదు ఏమో ఫ్రెండ్స్ చూద్దాం అంటే తనంతే
అవును అది ఎవరు ఇన్స్పైైర్డ్ మూవి అంటా
అవున
యా
సో ఏం జేస్తున్నారు మరి ప్లానింగ్స్ ఏంటి
ప్లాని నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి సెమ్ నెక్స్ట్ కాదు నెక్స్ట్ మిడ్ ఎగ్జామ్స్ ఉన్న దాని తర్వాత సెమ్ ఉంది సో నొ ప్లానింగ్స్ చదువుకోవడమే ఇంగా ఒక్క నిమిషం చిన్ను చిన్నూ పైకిరా హలో
మే లో జూన్ లో మీకు ఇలాంటి టైప్ అంటె హాలిడేస్ ఏమి లేవా మరి
వే లో ఉంది పాండిక్ కెళ్దాం అనుకుంటున్నా పాండిచ్చేరి
వావ్ అది ఎక్కడ తమిల్నాడేగ
ఆ తమిల్నాడు మ కాలెజ్ నుంచి ఒకా ఒక త్రీ అవర్స్ అంతే
అవునా
ఎల్దామ్ అనుకుంటున్నా
ఎలా ఉంటది ప్లేస్
బావుంటది అది తెలిసింది నేను ఇంకేం చూకోలే
లైక్ బీచ్ సైడ్ అదేమన్నా
సో బీచ్ బాగుంటదంటా
ఇంకా టెంపుల్స్ కూడా చానా ఉన్నాయి కదా తమిల్నాడు మొత్తం కవర్ చేద్దాం కొన్ని ఒక టూ టెంపుల్స్ అయినా కవర్ చేద్దామననుకున్నా
ఇప్పుడు మీ దగ్గర్లో ఏమనా టెంపుల్స్ ఉన్నాయా
ఇ తిరుపతి ఇప్పుడు బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినం తిరుపతి దగ్గర తిరుపతికి ఎళ్దాం అనుకున్నా గాని క్యాన్సీల్ అయింది టికెట్ దొరుకక
ఓహొ ఇంక లెక్ ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ డిఫరెన్స్ లో ఏమన్నా ఉన్నాయా
ఆ చాన ఉన్నాయి టెంపుల్స్ తమిల్నాడులో
ఓకె
చాన అంటే చానా మధురైలో మ ఫ్రెండ్ ఉంటది తందక్ గ్గరికెళ్లి మదుర మీనాక్షి టెంపల్ కెల్డం అన్ కున్నా
ఓకే
అది కూడ చూడాలి దానికి తనకి నాకు మళ్ళీ టెన్ అవర్స్ ఉంది జర్నీ
తన దగ్గర్నుంచి
యా మధురై నుంచి చెన్నై ఇంటి వరకు
ఆ హావ్ మరి మక్ జిమమ్ నాన్ వెజ్ ఏ తింటారు కదా మానేసారా
తిన్టే తింట అంతే తినల్పిచ్ నప్పుడు
ఓకే వెజ్లో మీకు ఇష్టమైన రెసిపీ ఏంటి
వెజ్ లోనా చోలే భట్టురే చోలే భటూరీ అది బావుంటది తింటా అన్ని ఇష్టం ఇష్ ష్టం లేదా నేమ్ ఉండదు
ఇష్టం లేనివి ఉంటాయి గదా అయితే
ఇష్టం లెనిదా క్యాబేజ్ క్యాబేజ్ దొండకాయ్ ఇంకా పొట్లకాయ్
ఓకే
ఇంకా పాప్ పూ
పప్పు
పప్పు నచ్చదు
పప్పు అంటే డైహాట్ ఫండ్స్ చాలా మంది ఉంటారే
చీ పప్పు మీద ఇంట్రెస్ట్ పోయిందే ఇగ
తమిళనాడుకి వచ్చి పప్పు మీద ఇంట్రెస్ట్ పోయింది
ప్పు పప్పు మీద ఇంట్రెస్ట్ పోయింది
మనకి మ్యాక్సిమమ్ ఇడ్లీ సా ఆ ఇడ్లీ సాంబార్
అన్నిీ సాంబారే సాంబార్ పప్పు సాంబార్ పప్పు అది లేంది డే గడవదు
ఓహో సో ఇంకేముంటక్కడ సేమ్ సేమ్ అంటే లైక్ ప్లేసెస్ కానీ ఫుడ్ ఐటెమ్స్
ఫుడ్డా తమిళనాడులో రోస్ మిల్క్
రోజ్ మీల్కా
తాగినా రోజ్ మిల్క్ రోజ్ మిల్కన్త తాగిన కానీ అంతేం ఉండదు నాకేం అంత అనిపీలే
ఓకె గప్చప్ ఉండద అక్కడ గోల్ గప్ప
బాగోదు తెలంగాణ ఏపీ అంతా కంపేర్ చేస్ కుంటే వేస్టిక్కడ
ఇంతగుండద టేస్ట్
ఏముండదు టది పానీ ఏమో అది ఉట్టి వాటర్ ఉంటాయి ఇంగా మన అంత ఘాటు కూడా ఉండదు అవి ఇంకా కర్రీ పెడతారు కదా లోపట అది ఖర్రి కాదు ఆలుని బాయిల్ చేసి దాంట్లో ఉప్పుకారం వేసి పెడతారు లోపల అంతే
హో
అంతే పానీపూరిఇంగ ఇది రసం కూడా ఏముం ఉండదు పుదీనాను నిమ్మకా నిమ్మకాయ ఇంకా చిల్లీ మిక్సీ పడతారు అంతే నీళ్ళుపోస్తారు దాంట్ల
అంతే ఉంటాది
అంతే మనంత ఫాస్ట్గా వేడి వేడి కూడా ఉండదు చల్లగా ఉంటది
సో మీకు తమిళనాడులో ఫుడ్ ఐటమ్స్ ఏమి నచ్చలేద అయితే
ఆ విన్లేదు కర్రీ ఉంటంది అది బాగుంటది పుల్ల పుల్లగా కుత్తుపరో కుత్తు పరోటా ఉంటది కుత్తు పడ్ కుత్తు పారొట్ ట కుత్తు పరోట అంటే ఏంఉ కుత్తు పరోట ఆ అది పరోటా ఉంటది కదా
అ
పీసెస్ పీసెస్ గా చేస్తారు చేేసి దాన్ని అదే కలుపుతారు అదే కుర్ష్ పరోటా అయిపా
ఓకే
ఉ
ఓకే ఎని హ్యావ్ థ్యాంక్యూ బాయ్ అండి
ఆ